హలో
హలో వినబడుతుందా మాట్లాడేది
వినిపిస్తుంది
ఓకే మనము మొన్న నిన్న ఈరోజు మాట్లాడుకున్నాము మీరు చాలా బాగా మాట్లాడారు ఈ రోజు ఏ విషయం మీద మాట్లాడుకుంటే బాగుంటుందో చెప్పండి అదే మాట్లాడదాం మీష్టం
నా ఇష్టం అంటే మనము ఇప్పుడు నాకు నేను దేని మీద నా మాట్లాడాల అనుకుంటున్నా
సరే మళ్ళీ సినిమాల గురించి మా ట్లాడదామా
సినిమాస్ గురి
మీకు బోర్ కొడితే మాట్లాడవద్దు లేదు సరదాగా మాట్లాడదామంటే ఓకే లేదంటే క్రీడల గురించి మా ట్లాడుదాం ఆటల గురిం
ఆ ఆటల గురించి మాట్లాడదాం టల గురించి
ఒకే ఆటలు ఎవరెవరు ఆడతారు ఏ టైమ్ లో ఆడతారు
ఓకే మనకు ఆటలు చూసుకున్నట్టయితే ఆడపిల్లలు అలాగే మగవారు ఇద్దరు గూడా ఆడతారు మార్నింగ్ ఆడవచ్చు అండ్ బె మంచి టైం అంటే మార్నింగ్ బాడీకి ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది అండ్ ఈవినింగ్ టైమ్ లో గూడా కొంచెం రిలాక్సేషన్ పర్పస్ మనం గేమ్స్ స్పోర్ట్స్ ఆడవచ్చు.
బాగా చెప్పారు అయితే ఆటలు ఆడడం వల్ల కలిగే లాభాలు ఏమిటి.
లాభాలు మెయిన్ గా ఫిజికల్ గా మనం స్ట్రాంగ్ అవుతాం అండ్ అలాగే స్ట్రెస్ అనేది చాలా రిలీఫ్గాఊ ఉంటుంది. అండ్ బ్రెయిన్ అనేది చాలా షార్ప్ గా పనిచేస్తుంది.
అంటే ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉంటాం మెంటల్ గా గుడా స్ట్రాంగ్ గా ఉంటాం అం టే ఫిజికల్లీ మెంటల్లీ హెల్తీ గా అంటాం అంటున్నారు అంతేనా చాలా బాగా చెప్పారు అయితే ఈ ఆటలు ఆడ మగ తేడా లేకుండా అ అందరు ఆడవచ్చు
అవును
అయితే ఈ ఆటల రకాలు తెలుసా ఎలాంటి ఆటలు ఉంటాయి అవుట్ డోర్ ఇండోర్ అని అంటారు కదా న్నాయా ఆట్లో
అవును ఇండోర్స్ ఇండోర్ ఒచ్చేసరికి మనకు చెస్ ఒస్తది క్యారం ఒస్తది టేబుల్ టెన్నిస్ ఒస్తది అండ్ మనకు ఇంకా చూసుకున్నట్టయితే మనకు ఇక అవుట్ డోర్ వచ్చేసరికి మనకు వాలీబాల్ కబడ్డీ అండ్ బాస్కెట్ బాల్ అండ్ అలాగే ఫుట్ బాల్ క్రికెట్ సో ఇలా ఇవన్నీ మనకు అవుట్ డోర్ గేమ్స్ గా వస్తాయి
అవును చాలా బాగా జెప్పారు అయితే ఈ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారుల సంఖ్యను బట్టి చూస్తే ఎక్కువగా పాల్గొనే ఆట ఏది
ఎక్కువగా అంటే నాకు తెలిసిన మట్టుకైతే
బాగా క్రీడాకారులు జాయిన్ అవుతారు ఆ ఒక ఆటని ఇద్దరు ఆడాల్సి ఉంటది నలుగురు ఆడాల్సి వొస్తది ఆరుగురు ఆడాల్సివొస్తది అట్లా చూస్తే ఎక్కువ మంది పాటిస్పేట్ చేసి ఆడే ఆట ఏ ది
నాకు తెలిసిన వరకయితే క్రికెట్ అని అనుకుంటున్నా లెవెన్ ప్లేయర్స్ తో
ఊ
అది నా ఉద్దేశం అలాగే రబ్బీ గూడా అయి ఉండచ్చు కానీ ఎంత మంది ప్లేయర్సో తెలియదు కానీ అది కూడా హ్యూజమన్ టఫ్
అ అ క్రికెట్ లో క్రికెట్ లో ర గ్బీలో ఓకే ఎక్కువ మంది పాల్గొంటారు ఈ క్రికెట్ రగ్బీ కంటే ఎక్కువ మంది పాల్గొనే ఆట ఒకటి ఉన్నది అది పడవ ఎక్కి తోల్తారు పడవన్ తోలుతారు పడవ పోటీలు అంటారు తెలుసా కేరళలో చాలా స్ షూటింగ్ లలో మాస్తూ ఒక పొడవుగా పామ్ లాగా కూచొని వాటర్లు తిరుగుతా ఉంటారు అది పడవ గేమ్ అందులో చాలా మంది ఉన్ ట్టారు ఇరవై ముప్ ముప్పై మంది యాభై మంది దాక గూడా కనబడతారు
ఆ అల్లకు అప్పుడు జరుగుతు
ఆ ఆ
కేరళలో ఊనం అప్పుడు జరుగుతూ ఉంటుంది
ఆ మనం సినిమా షూటింగ్స్లలో చూస్తుంటాము రియల్ గా చూసేవాళ్ళు దగ్ గ్గరోళ్ళు పోయి చూడవచ్చు ఆ టైన్ లో గాని మనము అది ఆ సినిమాల్లో చూసినందుకు ఆ చూసిన అనుభూతి ఒక్కలిగి మనం చెప్తున్నాం దాని గురించి మాట్లాడుతున్నాము
ఆహా
మీకు ఆటలంటే చాలా ఇష్టమా
ఆ ఇష్టమే నాకు
మీరు కొన్ననా ఆటలు ఆడినారా
నేను ఇండోర్ గేమ్స్లో క్యారమ్ అండ్ చెస్ ఆడతాను అండ్ అలాగే అవుట్డోర్ గేమ్స్లో కబడ్డీ అండ్ వాలీబాల్ ఇవి రెండు ఆడతాము
ఓకే సో అలా మీరు అన్నట్టు ఆటలాడడం వల్ల కొంచెం మానసిక బలంతో పాటు శారీరక బలం పెరుగుతుంది హుషారు అనిపిస్తుంది కాన్ఫిడెన్స్ పెరుగుతుంది
అవునా మీకు ఎలాంటి ఆటలు ఇష్టం మీరు ఆటలు ఆడుతారా
ఆ మేము అంతట బాల్యంలో చిర్రగోనే తరువాత బద్దిరంగం అంటారు బద్ ది రంగం అంటే చెస్ లాంటిది చిర్రగోనే అంటే క్రికెట్ లాగా ఉంటుంది చిర్ర ఒక పొడవైన కర్ర ఉంటుంది చిరా ఆ చిన్న కర్రనేమో పెద్ద కర్రతో కొడతారు అది ఎంత దూరం పోతుందో అంతకు ఆ కర్రతో కొలిసి ఎక్కువ కౌంట్ చేసుకుంటారన్నమాట దాన్ని బట్టి ఎవరి ఏ ఎక్కువ ఆ ఎక్కువ మీటర్లు కొడతారో చివరిీకి కొంత టైం అయినా ఎన్ని ఎవరి ఎక్కువ స్కోర్ అవుతుందో వాళ్ళు గెలిచినట్టు ఆ నిర్ణయించుకుంటారు ఆ ఆట
ఆ ఇంకా అవి రెండే ఆటలా
ఆ లేదు ఇంకా ఆడతాము అవి గోళలు అంటారు గోటీలా ఆట అంటే ఒక గోలిని సూటి చూసి కొడితే ఆ అతనికి ఒక చిన్న పనిష్మెంట్ లాగా ఫన్నీగా ఉంటుంది పనిష్మెంట్ లాగా చేస్తూ ఒక గుంటలో ఆ గోళలను చేర్చే అంట టరు దాన్ని గోలిలాట అంటారు పల్లెటూరులో చిర్రగొనే పులిజు ము బద్దిరంగము ఇవి చిన్ననాటి ఆటలు అ తర్వాత అంత ఇప్పుడుగా మోడర్న్ ఆటలు వచ్చేసినవి కబడ్డీని ఆడటము క్రికెట్ ఆడడం ఇవన్నీ చూసినప్పటికీ అప్పుడప్పుడు చిన్నగా సరదాగా ఆడిన ఆటలువి కూడా కానీ పెద్ద ఇంట్రెస్ట్ పెట్టి ఆడిన ఆటలు ఏవి కావు నాకు బలమైన అండ్ ఇష్టమైన ఆట ఏదైనా ఉందంటే కబడ్డీ తర్వాత వాలీబాల్
ఓకే అకె
అయితే ఈ ఆటలు మీరు ఆ స్కూల్ లెవెల్లో గానీ కాలేజ్ లెవెల్లో గానీ ఆడుంటారు
అవునవును
స్టేట్ లెవెల్ లో ఆడి ఉంటారు ఏ ఏ లెవలో ఆడిన్నారు మీరు
నేను డిస్టి్రిక్ట్ లెవెల్ల్లో ఆడున్నాను అండ్ కాలేజ్ లెవెల్లో కూడా ఆడున్నాను ఇక మనం పెద్దగాయినా కొద్దీ అవి ఆటలకు కాస్త దూరం అవుతూ ఇక చదువు కూడా మొదలు పెెట్టినాం
ఆ కానీ ఆటల్లో కూడా కొంత సమయం కేటా కేటాయించాలి మనము ఫిజికల్గా మెంటల్గా హెల్తీగా ఉండడానికి అవి యూజ్ అవుతాయి కాబట్టి కొన్నితమైన సమయం కేటాయించాలి చాలు
అవును అలా చేస్తే బాగుంటుంది కానీ మా కాలేజ్ లో ఒకసారి కాలేజ్ క్లియర్గా అడ్మిట్ అయితే ప్రతి రోజు ఆడాల్సి ఉంటుంది ప ప పర్మిషన్ తీసుకోమని సో మనకు ప్రతి రోజు ఆడడం నైట్ ఎయిట్ వరకు మనకు కుదరదు అందుకే మనం మన
స్టడీ మీద ఎఫెక్ట్ ఉంటుందని దాంట్లో పార్టిసిపేట్ చేయ అన్నట్టుంది కదా
అవునవును ముందు చేశాను ఒక వన్ మంత్ ఏమో జాయిన్ అయ్యాను ఆ తర్వాత అర్థంమయింది ఈవినింగ్ ఫోర్ నుంచి ఎయిట్ వ ఎయిట్ ఓ క్లాక్ వరకు ప్రతి డే అటెండ్ కావాలి విత్ సడేస్తో అని సో ఇది మనకు సెట్ కాదు అని చెప్పేసి మనము అందులో నుంచి బయటికి వచ్చేసాను
ఓకే మంచి నిర్ణయమే అంటే చదువుకోవడానికి ఆ ఇష్టపడ్డట్టుంది మీరు సో చదువు మీద శ్రద్ధ పెట్టి ఏదైనా మీరు అనుకున్న లక్ష్యం సాధించుకోవడమే మంచి నిర్ణయం ఆ బాగా చెప్పారు
ధన్యవాదాలు
అయితే ఈ ఆటలు ఆడిన వారు ఓడిినవా మామూలుగా లాస్ట్లో చివరికి ప్రైజులు తీసుకుంటారు కదా అందరూ రారు కానీ గెలిచిన వారు గెలిచిన వారి మీద ఓడిన వారే వస్తారు
అవును రన్నర్స్ అండ్ విన్నర్స్ గెలిచిన వారిని విన్నర్స్ అంటారు అండ్ ఓడిపోయిన వాళ్ళని రన్నర్స్ అంటారు
ఆ గెలిచిన వారికి ఏ రకమైన బహుమతి ఇస్తారు
ఆ ఒక మెయిన్ కప్ ఇస్తారు ఓరల్ కప్పు అండ్ అలాగే కాస్
అంటే గోల్డ్ మెడలా లేకపోతే సిల్వర్ మెడల్ అట్లా ఉంటంది కదా బ్రాంజ్ అని ఫస్ట్ స్థానంలో ఫస్ట్ పొజిషన్ లో ఉన్న వాళ్ళకి ఏమ్ ఇస్తారు
గోల్డ్ ప్రతి ఒక్కరికి ఒక గోల్డ్ ఆ ప్లే ఆ టీమ్ లో ఉన్న ప్రతి ప్లేయర్కి ఒక గోల్డ్ మెడల్ ఇచ్చి అలాగే ఓరాల్ టీమ్ నీ రిప్రజెంట్ చేస్తూ ఒక కప్ ఇస్తారు అండ్ అలాగే టీంకి ప్రత్యేక ప్రైజ్ మనీ కూడా అవార్డు చేస్తారు అందర్ ముంగట
హా బాగా చెప్పారు మొన్న ఒక టీ ట్వంటీ క్రికెట్ కప్పు జరిగింది కదా ఏ దేశం మీద ఆ ఏ దేశం గెలిచిందో ఒకసారి గుర్తు చెయండి
మనకు ఇండియా గెలిచింది ఆ రోజు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో
ఫైనల్లో చేరిన దేశాలు రెండు
ఆ ఇండియా వర్ సేసు న్యూజీలాండ్ అనుకుంట
ఆ
ఇండియా వర్సెస్ న్యూజీలాండ్ లో గెల్ చిన్ భారతదేశ్ టెన్ గెలిచింది న్యూజిలాండ్ పైన
అవును సో మీకు క్రికెట్ మీద చాలా అవగాహన ఉందండి థ్యాంక్ యూ వెరీ మచ్